నా వాయిస్ వినిపిస్తుందా అండి ఉమ్ ఓకే ఉమ్ ఏం చేస్తుంటారు మీరు
మేం పొలం-పొలం పన్లు పోతామ్ అండి
హ్మ్హు అంటే మీరే చేస్తూ ఉంటారా
ఆ కూల్లోల్ని పెడతాము మేము చేసుకుంటాము
ఓకే ఓకే ఓకే హ్మ అయితే ఏ ఏం పంటలు పెడతా ఉంటారు
మేమమ్మా పత్తీ మొక్కజొన్నా
హ్మ
శనగలూ సద్దలూ అట్లాఅన్నీ పెట్టుకుంటాము
ఒక మొక్కజొన్న పంట రావటానికి ఎన్ని డేస్ పడుతుంది మనకి
నూట ఇరవై రోజులమ్మ
హ్మ నూట ఇరవై రోజులా అండి అంటే మీరు ఏం చేస్తారు ఈ వన్ ట్వంటీ డేస్ లో ఏం చేస్తా ఉంటారు మీరు
దాన్ని పెంచి పెద్ద చేసీ పంట చేతికి వచ్చేదాకా పనుల్ చేయాలి కదమ్మ గడ్డి పీకేదీ ఎరువేసేదీ మందులు కొట్టేదీ
అదే నేను చెప్తున్న అంటే నాకు ఎట్ల డీటేయిల్ గా చెప్పండి అంటే ఈ టెన్ డేస్ ఇట్ల చేస్తాము నెక్స్ట్ టెన్ డేస్ ఇట్ల చేస్తాము
ఇతరం పెట్టినాక పది రోజులు నీళ్ళు కట్టుకుంటుంటామ్ అమ్మ రెండు తళ్ళ నీళ్లు కడితె పెద్దగా వస్తాది
హ్మ్హు
పది రోజులు పన్నెండు రోజుల మధ్యలో ఒకటి తల ఓ పురుగు మందు కొడతాము
ఆ
ఇరవైఐదు రోజులకు కలుపు మందు కొడతాము
ఆ
నలభై ఐదు రోజులకి దంట్లకి మాత్రలు గులీగులనే వేస్తారు టమాటో అట్ల అదే వేస్తాము
హ
ఆ మధ్యలో ఒకసారి ఎరువు వేస్తాము నలభై ఐదు రోజులకి ఒకసారి ఎరువుేస్తాము
హ
అరవై రోజులు అవుడు ఇంకో గర వేస్త వదిలేస్తాంమ్మా అది పెరుగుతూ ఉంటది
హ
మధ్యలో వారం ఇకొకసారి నీళ్లు కడుతూ ఉంటాము
అవునులేండి
ఆ విధంగా పంట చేతికొచ్చేకి నూట ఇరవై రోజులు అవుతుది
ఉ అదత్ డైరక్ట్ మీరే వెల్ నమ్కుంట్ర
లేదమ్మా అమ్మ క అమ్ముకునే కయ్యల్ ద ఎవరికి మధ్యలో దళారి వస్తాడు దళారి తీసి పోతాడు
హ
హ
అవుననండి అంటే ఇప్పుడు వర్షాకాలంలో కూడా మీరు నీళ్ళు కడతా ఉండారుి
ఉ కట్టాలమా వర్షం వచ్చకుడలే వర్ష మ వచ్చ రజుజలులే ఇస్తాము మిగతా రోజుల్లో కడతాము
మీ మీ ఫేవరెట్ వంట ఏదైనా ఉందా అంటే
అరణము పప్పు
హ
పెరుగు అప్పుడుము
అదే మీ ఫేవరెట్
ఆ
అంటే ఇంకా ఎన్న స్పెషల్ వంటల ఎలాయమ ఇవ
స్పెషల్ వంట అంటే ఊలిగా
హ
చిత్రానం ఆలగడ్డ
నాకు ఈ నాకు ఈ పప్పు మీరు ోలుగా ఎలా చేస్తారుో కొంచం చెప్తారా
పప్పు ఆకూర పప్పు చేస్తామమ్మ బ్యాాల వేసి పచ్చిమిర్చి టమోటా చింతపండు జీలకర్ర వాటర్ తగినన్ని వేసుకొని ప్రెషర్ కుక్కర్ లో మూడు విజిలు పెట్టుకొని దాన్ని రామ్కొని తరువాత వెడితే పప్పు అవుతదమ్మా
అంటే ఎన్ని కప్స్
వన్ అండ్ హాఫ్ కప్పు రెండు కప్పు రెండున్నర కప్పులు మూడు కప్పులు నీళ్ళు వేయలమ్మా ఒక కప్పు ఒక కప్పు ఉన్నారా బియలు వేస్తే మూడు కప్పులు నీళ్ళు వేసుకోవాలి
ఆ
ఉ ఒక రెండు మూ టమోటాలు చిన్నవి పెద్దవి అయితే రెండు
ఆ
కొద్దిగా చింతపండు
హ
వేసుకొని పసుపు ఆయిల్ వేసి ప్రెషర్ కుక్కర్ లోకి పెడితే మూడు విజిలకి పప్పు అవుతుదమ్మా
అదే అదే ఈ ఓలి
ఓలగలు ఓలగరలుపి మనం రసం తింటాం కాబట్టి నీళ్లు ఒక గ్లాసు బియ్య బేళ్ళకి నాలుగు గ్లాసులు నీళ్ళు వేసుకోవాలమ్మా
అవు
చింతపండు కడిగి నాన పెెట్టుకొని
హ
బ్యాల్లు రైంళ్లు కాగిన తర్వాత బ్యాళ్లు వేసి బ్యాళ్లు ఉడికేటప్పుడు చూసుకుంటు ఉండాల ఇంకొంచెం ఉడకాలని ముందు నీళ్ు వంపేయాలి బెల్లం వేయాలి
హమ్
కాసేపు దాన్ని ఉడికించాలి బెల్లాన్ని కూడా
ఉమ్
ఓలికి ోలి రవ్వ నీళ్ళతో తడుపుకొని పెట్టుకోయింది అలా ఇది గ్రైండర్ క వేసుకుంటే పూర్ణం అవుతుదమ్మా సొంటిి ఎలా గుడ్డ వేసి
ఉమ్
ఓలగుల పిండి లేక మధ్య వెడల్పు చేసుకొని మధ్య భాగంలోకి ఓలిగు పిండి పెట్టి పూర్ణం పెట్టి చేతి దిద్దుకుంటూ చపాతని తిక్కినట్టు తిక్కితే ఓలుగ అయ్యద్దమ్మా
అవునలేడి
దాంట్లోకి నె్యి చేసుకొని తింటే పోన్ ఆంధ్ర స్పెషల్ హోలిగా
ఆ ఉందిడి
ఉమ్
ఆహా మీ మీ సైడ్ ఎక్కువగా చేస్తుంటారా
ఎక్కువగా చేస్తాంమ్మ
ఉహ అలా అంటే మీ సైడ్ సంక్రాంతి ఎట్లా సెలబ్రేట్ చేస్త అంట
పిండి వంటకాల తోటి అ మా బాబు వాళ్ళు బెంగళూరులో జాబ్ చేస్తారు వాళ్ళంతా ముందుగానే వస్తారు
అ
పిండి వంటలు, ముగ్గులు
అంటే మీరు ఈ మొదటి రోజు ఏం చేస్తారు?
మేము చేసేది ఒక రోజు రెండు రోజులునమ్మా ఫస్ట్ రోజు స్వీటు రెండో రోజు సాటు
భో అంటే మీరు ఫస్ట్ భోగి రోజు ఏమి ఉండద
భోగి రోజు ఏం చేయమమ్మా మా పిల్లలలకు భోగి ఉఉహ్
అంటే మీరు ముగ్గులు నెక్స్ట్టోర్ చేస్తారా
ఆబ్బోగి రోజ నైయిట్ేనమ్మ ముగ్గులు వేసి కల్ నింపి
హ
మార్నింగ్ పొద్దులు వసాక ఓలిగా చేసుకుంటాము
అవునువును
ఆ
ఆ తర్వాత ఇంక వంటలు చేసేసి గుడి కేమనీ ఎంతారు
లేదమ్మా మా ఊర్లోనే ఇంటి దగ్గరికే భిక్షకాలు చాలా మంది వస్తారు స్వాములు వస్తారు వాళ్ళందరికీ భిక్ష పెట్టుకుంటూ ఉంటుారు త్తము
ఆ పెట్టేసి ఇంకా ఈవినింగ్ ఏమనా ఉంటుంద అట్లా
ఈవినింగ్ గేమ్ ఉండదము నార్మల్ మామూలుగానే గుళ్ళకి పోతుంటారు వస్తు ూ ఉంటారు జమి చెట్టుకి పోయే వాళ్ళు
ఆ
అంతేనామ
అవునులేండి ఆ నెక్స్ట్ రోజు ఇంకా హద
ఆటండి కోడి మటను
ఆహా మీరు కోడి చేస్తార ఎట్ కలా
ఆ చేస్తామమ్మ
ఎట్లా చేస్తారో కొంచం చెప్తారు రెసిపీ మీ సైడ్ ఎలా చేస్తారో
మా సైడు అన్ని సైడ్లు అన్ని రకాలు చేస్తారు అమ్మా ఎవరెవరు స్టైల్లో లో వాళ్ళు చేస్తారు ఇక్కడ
ఓ సర మీస్ టయలు సప్త రా ఇలు జస్త
మేము కానీ యూట్యూబ్లో చూసి దధమ్ బిర్యానీలు చేసుకుంటాము కబాబ్ులు చేస్తాము
ఆసారి నాకు మ్ బిర్యానీ చెప్తారు నాకు బిర్యానీ అ ఇష్టం ధమ్ బిర్యానీ ఎట్లా చేస్త
దమ్ బిర్యానీ మకు అంతగా గుర్తు ండదమ్మా చూసి చేస్తాము నాటుకోడి పులుసు ముద్ద బాగా ఇష్టం ఉందిమాట్
త ఇంకా అనా స్పెషల్ ఫెస్టివల్లన్నా
స్పెషల్ అంటే మా ఊరిలో గౌరవం పండుగ అవుతుందమ్మా సంవత్సరానికి ఒకసారి
హ
అ
ఆ ఫెస్టిల్ బాగా జరుగుతు దసరాను బాగా జరుగుతుందా
రైలు బాజరు త
ఉ అంటే మీరు ఎప్పుడు హ
శివరాత్రి
ఆహ మీరు శివరాత్రి బాగా జరుపుకుంటారా శివరాత్రి
గుడికిెళ్ళి వస్తాము ఉంల్సిన వాళ్ళు అక్కడే నిద్రపోతా పడుకోయింటారు మేలుక తంటారు
హ
మేమైతే మేల్కునేది కావదు అక్కడ పడుకునేది కాదు అని రూమ్ లో ఇంట్లోనే ఉంటాము
అవునులేండి హ ఆ శివరాత్రి అయితే మీరు జాగరణయం చెయరు
ఆహ మా ఆయన చేస్తారు మా ఆయన బదిని పోతారు చేస్తారు
హహ
ఆ
అ ఈ దసరా మీరులవెన్ డేస్ బాగా సెలబ్రేట్ చేసుకుంటారా
ఆ పర్లేదమ్మా మా పిల్లలు పూర్ చేస్తారు
హే హే అందే దేవతకినా
ఆ అమ్మ వర్లకమ్మా
ఆహ
ఎర్లి మార్నింగ్ లేసి స్నానాలు చేసి మడి కట్టుకొని గుడికి పోయేసి వస్తారు
అవుందండి
కడపను పూచేసి గుడికి దం చెట్టు పోయి తిరిగేసేస్తార అమ్మా
ఆ హ
అవు
ఈ లెవెన్ డేస్ ఫుల్ గా చేస్తారా
చేస్తారమ్మా ఏమన్నా అడ్డం వస్తే తప్పించుకుంటారు
హ ఎంత తిన్నారా ఈ రోజు మీరు
మేమన్నా చిత్రత్ర హమమా
హ అ అసం ఇప్ప పట్
పం చేసింది
ఆహ
హ
మీరు రైస్ ఐటమ్స్ ఎక్కువగా చేస్తాంటారా ఆ ఇంకా ఏం చెప్తారు వంటల గురించి ఇ ఏమన్నా మీ నేర్చుకోవాలని ఉంటా అంటే ఇంట్రెస్ట్ ఉందా వంటలు అంటే కొత్త వంటకాలు నేర్చుకొని ఎలా చేయడం
ఆ నేర్చుకొని సేపు ఉంటుదాము
యూట్యూబ్ లో చూడడం చేయడం అట్లా అ
చూసే లేదు లేదు బయట ఎక్కువ లేదు సెల్ లో చూసుకోవడము చేయటము
ఆ ఎట్లాంటి ఫుడ్ ఐటమ్ అయినా చూసేసి మీరే చేసిస్తారు
ఆ ఆ
హ అయితే మీకు వంటల్లోనా ముగ్గుల్లోనా ఇంట్రెస్ట్ చాలా
ఆ ఇది పన్లు చేయ్యాలి కదమ్మా చేయకుంటే అయ్యలేదు
అవుద వద్లండి ల్సింది ఇంకా ఏమనా మీరు అంటే చిన్నప్పుడు బాగా ఇష్టము ఏదనా గేమ్ చూసేవారా అంటే ఆడేవారు ఏం కాదు చూసేవారా ఏదైనా గేమ్
ఏమో నేను చిన్నప్పుడు గుర్తులేదమ్మా
అంటే ఏదైనా ఆట ఇట్లా ఆట నాకు ఇష్టము అంటే అప్పుడు ఆట చిన్నప్పుడు
చిన్నప్పుడు ఆడుతుంట మామ్మా
ఆ మీకు అయితే ఏదన్నా పాట్ ఇస్తామా సాంగ్
సటేనామా
ఆ
సరే సరేనమ్మా